హలో
హలో
ఉమ్ చెప్పు
ఏందా
ఎంది
ఏందో మా నాయన అరస్త
ఏం అంటా
బాబాయ్ ఏంది మే బాబాయ్ ఏంది
ఎందేంద
బాబా అంటానవే
బాబు
బాబు అంటం ఏంది బాబు ఏంది బాబు
మా భాష అంతేలేమ్మా మా భాషలో మేము మా నాన్నని బాబా బాబా అంటాం
ఉహు ఉమ్ ఏమంటారు బాబు అంటారు బాబు
బాబా అ అంటే అది బాబా లెక్కన ఉండదు బాబు లెక్కన కూడా ఉండదు అదొ రకంగా మా మేమైతే అటే పిలుస్తాం లే బాబా బాబా బాబా అన్నట్టు లే పతే నాన్న నాన్న నా నా ఆట్లా
ఉమ్
అలా పిలుస్తాం ఏమో పిలిచాడు నేను పోయేసరికి మా అమ్మని కావాలు తీసుకోవడానికి పోయా మా అమ్మ ఎక్కడికో పోయింది ఆంటి వాళ్ళ ఇంటికి
ఎ ఒక పాట పాడు
ఏం చేశారంట మీ పీజీలో కర్రీరా
ఏం ఇంకా పోలా ఏది ఒక పాట పాడు
అబ్బా
పచ్చ ప కానీకి చారి పడ పాట పాడుమే నిన్నేమే పాట పాడుమే
మే నాకు రాదు మే పాట పడేది
ఇందాక రోడ్ మీద వచ్చేటపుడు పాడతా ఉన్నవు
ఇనేశవా
ఆ
నేనేం పాట పాడనో వినిసవ
ఉమ్ ఆ
నా కోసం నువ్వు ఒక పాట పాడచ్చు కదా
నాకు రాదు నువ్వు పాడు నాకు బాలేదు
ఎందుకు అంత నీరసంగా ఉన్నావు ఏదన్న తిన్నానా ఉండచ్చ కదా స్నాక్సో ఏదో ఒకటి
కళ్ళు మాంటలు తీస్తా ఉన్నాయి మెడలు నోప్పులు వస్తని
అవునా సరే ఇది ఒక్క కాలు మాట్లాడేసి పుడుకో నువ్వు ఫస్ట్
లేదు ఇంకా ఐదు ఉన్నాయి
అఐదే కదా రేపు మాట్లాడుకోవచ్చులే లేదులే ఆల్మోస్ట్ ఫినిష్ ఆ వద్దులే ఎవరూ ఆ అమ్మి
సుహీత ఏంది కర్రీ మ్మ్ హ్ చెప్పు
ఏమంటున్నావ్ కర్రీ
కర్రీ పప్పు చెనక్కయల పచ్చడంట గుడ్లు ఉడకబెట్టినారు కింద ఇంతవరకు అదేగదా చెప్పింది
ఎందుకు మే ఆడ ప్రతి సరీ ఆ
ఏందే అందరు ఉంటరు కదా నీకు తెలీయదు నువ్వు లేవు హాస్టల్ లో
ఎమ్మా
హలో హాస్టల్లా
ఉంటదులే బయట ఇక్కడ అంతకంటే దారుణంలే ఇంట్లో రచ్చ రాంబోలో రచ్చ రాంబోలో అంటుంటావ్ కదా
ఇంగ ఎస్తూ ఇంకా
మీరు వీడియోలు తీసీనావంట అంటే మీ డ్యాన్స్ వీడియో ఉందా
లేదమ్మా ఎవరో వేరేవాళ్ళు సరిగ్గా తీయలే నీ నువ్ తీసి మీరెవరన్న తీసారా
మావోల్లు గూడ ఎవరు తీయలే మా నా డాన్స్ వీడియో గూడ సరిగ్గా తీయలే చా అనవసరంగా పోయింది మా డాన్స్ రీల్
మ్మ్ హ్
అదన్నా మీ మీరు ఏమన్నా తీసుంటాలేమో అనుకున్నా మీరు కూడా తీయలా మీ మీ డ్యాన్స్ నే రీల్ తీయనా
ఆహా అది కూడా సరిగ్గా తీయలే అప్పటికి
లేదు ఆ పిల్ల బాగా తీయలే
అన్ని ఆ అమ్మీ ఒక ఫోన్ లోనే తీసింది
ఆ వీడియో అయినా పెట్టవచ్చు కదనే నాకు బెట్టు మ్మే నేను చూస్తాను
మ్మ్ పెడుతా ఆగు మ్మ్ హ్ ఇంకా
వీళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ చేసినట్టున్నారు కదా
అందరు అయిపోయినాయి మనమే
నిజమే రేహనా నిజంగాఆ పిల్ల సరిగ్గా మాట్లాడకపోయినా సరే కుర్రోళ్ళందరితో కాల్స్ అందరి చేత మాట్లాడిపిచ్చేసింది తెలుసా ప్చ్ అంటే ఆ పిల్ల సరదాగా మాట్లాడకపోయినా ఇంకోకరి తో మాట్లాడిచ్చేసింది మిగతా వాళ్ళు ఉంటలేరమ్మీ చేయనోళ్లు అట వాళ్ళు ఖాళీగా వాళ్ళు వాళ్ళు ఖాళీగా ఉన్నా వాళ్ళచేత మాట్లాడిచ్చేసింది
ఆ అమ్మాయి మాట్లాడకుండ కాళీగున్నోళ్లకి ఇచ్చి మాట్లాడిచ్చిందా మ్మ్ అలా మనమేం చేస్తాం మనమే మాట్లాడాలి కదా
కానీ నార్మల్గా కదా మనం మాట్లాడుకునేప్పుడు ఇంత టైం అసలు గంటలు గంటలు అట్ట మాట్లాడుతా దేంటి అది దీంట్లో ఎందుకు మే ఇట్లా ఏదో ప్చ్ పట్టికు లర్ గా నువ్వు ఇంత నేను ఇంత అన్నట్టు మాట్లాడినా సరలే అనిపిస్తుంది ప్రతి నిమిషం
కదా నాకు కూడా అట్టే అనిపిస్తా ఉంది
మాట్లాడుతూ ఒక పది నిమిషాలే జస్ట్ ఒక సెక
అర్ధగంట మాట్లాడుతాం అప్పుడు మ్మ్
ఇప్పుడు మనం క్లాసులోనే అటు ఇటు అ అటు ఇటు మాట్లాడుకుంటానే జస్ట్ మా సార్ వచ్చేసరికి ఒక ట్వంటీ మినిట్స్ గొడవున్న మాట్లాడేసుకుంటాం ఆ బ్రేక్ మనకి ఎంత టెన్ మినిట్స్ టైమ్ కదా
మ్మ్ టెన్ మినిట్స్
టెన్ మినిట్స్ ఎంత ఈజీగా గడిచిపోద్దో సరే బ్రేక్ అంటే తిరగతావు ఓకే పక్కన పెట్టు ఇంకా నార్మల్ గా మాట్లాడుకున్నా చెప్పు క్లాస్ రూమ్ లో ట్వంటీ మినిట్స్ ఈజీగా గడిచిపొద్ది అటు చూసి ఇటు చూసి మాట్లాడేలోపలికి
మ్మ్ ఇప్పుడు చూడు ఎంత లాగ్ అయితందో
చిన్నలాగా అవ్వట్లేదురా నాయన
చానా
చాలా ఇప్పుడు కూడ సిక్స్ మినిట్సే
సిక్సే నా
హా మే మీ ఇళ్లు ఎక్కడ మే నువ్వు రా
పోదాం పా మీ ఇంటికి అయినా డిస్కస్ చేయకూడదు ఆ ఎస్ కడప
అబ్బా ఏ ఏ ఏ
అవును
అంటే మీకు ఎక్కువ మీ సైడ్ అంతా ఏముంటాయా
ఏముంది చికెన్ ఉంటుంది
ఏందీ మే కడప బాంబులు కదా మే ఉండాల్సింది
బాంబులే మే బాంబులే ఇప్పుడు ఇండ్ల లో పెట్టుకుంటార బాంబుల్ని
మా సైడ్ చింతకాయలు ఉంటాయమ్మా చెప్ పలే ఎందుకంటే మా చింతొక్కు బాంటాయ్
మా సైడు ఏందంటే ఎక్కువ గొడవలంతా రౌడీ లా ఉంటారు ప్రతిదాని కి ఏమన్నా గొడవ అయితే అసలు ఊరుకోరు వదిలి పెట్టరు మళ్ళా నాటుకోడి, రాగి సంగటి ఫేమస్
మాది చేపల పులుసు ఫేమస్
మటన్ కూడా ఫేమస్
ఆహా అంటే మీరేమి మీ ఇంట్లో ఏం పెంచరా
ఏంది పెంచేది చెట్లా
చెట్లు కాదు మటన్ మటన్ చికెన్ చె
త్పు మేమ్ ఏమ్ పెంచుకోం చెట్లు అయితే బా పెంచుకుంటాం మా ఇంట్లో అన్ని రకాలు అన్ని చెట్లే ఉన్నాయి అన్ని చెట్లు టెంకాయ చెట్టు ఉంది, సీనికాయ చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది మళ్ళ చెట్లు చానా ఉన్నాయి. మల్లెపూలు ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో ఇంకా దేవుడికి పెట్టే వైట్ కలర్ పూలు, పింక్ కలర్ పూలు కనకామ్రాలు, మల్లా మందారం చెట్టు
ఆ
చెట్లు కూడా రెండు ఉన్నాయి. జామ చెట్టు కూడా పెద్దది ఉన్నది. అందరు కోసుకొని, తిని ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంది మల్ల సీతాఫలం చెట్ ఉంటుంది మా ఇంట్లో చెట్లు అన్ని చాలా ఉంటాయి చెట్లు యాప చెట్టుంది పెద్దది
ఆ ఈ ఇంకా తాటి చెట్టు లేదా
లేవు పాపాయ చెట్టు కూడా అవన్నీ ఉండవు పాపాయ చెట్ ట్ ఉంటది. మా నాన్నకు చెట్లు అంటే ఇష్టం ఎవరితో ఎవరు మే మే నేను మాట్లాడను నాకు భయం మే
ఏందీ మే
టు మినిట్స్ ఉంది
ఏయ్ ఏమ్ అన్నావ్ మే నువ్వు ఇప్పుడు
హ్మ్మ్
ఏమన్నావు నువ్వు ఇప్పుడు
నా భయం నేను మాట్లాడను అని
మ మరి ఇచిత్రం మే నువ్వా
నేను అట్ట మాట్లాడలేను
ఏమి నార్మల్గానే కదా మాట్లాడతారు
ఏమో నేను అట్ట మాట్లాడలేను ఏమో నాకు భయం
అబ్బా అంత భయం వద్దమ్మా
కూతురు తో అంట మాట్లాడు ఎవరు తనుజా చెప్పే చెప్పు మల్ల అది కట్టయితాయి మీ సత్సాది హలో ఏ ఏ మా చెయ్య కడుకోవాలని నేను నూనె పెట్టుకున్నా హలో ఫ్రెం చేతులు కడుకోవాల తినాలి కదా సబు తో కడుక్కోవాలి పే దూకున్నా ఫ్రండ్ మమ్మీతో మాట్లాడుతున్నా చ పెట్ మీ కట్ అది ఉన్నాయి మే కొ హలో సరే హలో సరే మీతో మా ఏంది మా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫ్యాన్ వాష్ చేసుకుని పోతాం ఫ్యాన్ వాష్ హలో
హలో హలో వినిపిస్తుంది చెప్పున్నాను నిధానంగా మాట్లాడున్నా భవ్య దుగో కొ చిన్నదా మాట్లాకా ఉ హాఫ మినిట్ హఫ్ెకండ్
ఎవరాడా
మా అక్కలే ఇదేదో మాక్కతో మాట్లాడుకోవ్య ఇ అయిపోంది రచ్చి అక్కడ మాట్లాడు మాట్లాడ క ఎంతక వెళ్తా ఉంది వెళ్తా ఉంది మే పెరిగెట్కుంటున్నాముక బట్ట ట్లారుస
సర్లంక తిన్నా తింలేద్దను ఇంద గోబి తి
చ నేను కూడా తెినలేదు మేము వచ్చిపోయానా మా అలవాట్లో పొరపాటు చెప్పేసానా న కూడా అదిలేం తిన్నలే తన్నాాలి పోయి
యాడ
ఇప్పుడు పోయి తింటే తినాలి సరే ఉన్ను కట్టేపోంది మాట కట్ట కట్ చేస్త